హలో
ఏం చేస్తున్నావ్
హలో ఏం లేదు ఇప్పుడే ఫేస్ వాష్ చేస్ కొన్కొచ్చున్న నువ్వు. హలో
ఫేస్ వాష్ వాడతారు మీరు?
నార్మల్ సోపే
అంది
ఉహ్మ్ నువ్వేం చేస్తున్నావ్.
నీనా ఇప్పుడే ఆర్
ఉహ్
అయిల్ బా నే
ఉమ్
ఇంకా సీన్ నాదొటూ ఉంటాయి ఆరెంజ్
ఆ అవును
ఇప్పుడు ఇంక్ ఏది ఇప్పుడు పతాంజ్ తెలియని వుస్తాన్నా
మ్మ్ హు మ్మ్ బా పన్ చేస్తుందే అది.
ఈ సంచురాలేంటి ఆరే ఉంచా
మ్మ్ స్నాక్స్ తిన్నావా
అవ్ కదా నాకు ఇయ్యకుండా తింటన్నావ్. వాన్స్నా.
అస్సల్ లేదు. ఇప్డేట్ టీ తాగేసి వచ్చిన.
డా పెడతారా మీక్ ఈయూ
ఉమ్ టీయే పెడతారు. హలో
ఉమ్ బా
హలో.
చేస్తారా.
పర్లే అల్లం వేసి చేస్తారు.
మీక్ పెట్ రా టీయి
తను అనుకుంటా
లేదు కరెక్ట్ టైమ్ లోనే ఇన్పిస్తాంది.
మ్మ్ వా
మ్మ్
అవును.
ఇస్తారా లేదంటే పారేస్తారా.
అస్సల్ మేం వీళ్లు చిన్నదే ఉత్త చేయ్ తిరిగి ఇస్తారంట వాళ్ళు అడిగితే చెప్పినారు. ఇంకా ఆగి ఎందుకులే ఏమన్నా అయితాయ్ అని త. అస్సల్ తాగేలేదు
మ్మ్ అంతేలే మా దాంట్లో పర్లే బా చేస్తారు తీయ్యగా.
మ్మ్ ఇంతేగ తాగొచ్చ
మ్మ్ ఒక తాత ఉంటాడు. ఆ తాత్ చూస్తే తాగలేము లేదంటే ఎంతైనా పోసుకొని పోవచ్చు.
మ్మ్ ఓహో
మ్మ్ మా తాత ఉంటే తిడతాడు. టీ ఇష్టం లేదు. నాకు కాఫీ అంటే ఇష్టం. మ్మ్
కూడా కాఫీ అంటే ఇష్టం టీ ఆంత కాఫీ కూడా ఎప్పుడో ఒకసారి.
ఉమ్
ఇప్పుడు కాదు. ఇష్టం కాఫీ కూడా.
మ్మ్ ఇంటికి పోయినప్పుడు మా అమ్మ చేసిస్తుంది మ్మ్ అవును చిక్కగ వస్తది వీళ్ళ త నీళ్ళు నీళ్ళు పోస్తరు
అసలుత్త నీళ్లుంటాయ్ ఇంకా పెరు పచ్ ఉంది అస్సల్ ఫ్రీజ్ లో పెట్ కొనివ్ ఆహా
అవునా ఎ
నేను స్టేడివో.
ఆహ్.
వాళ్ళా జామ ఉంటుంది. ఇంస్టాగ్రామ్ వా. వాళ్ళకు ఒక మిగతా వాళ్ళకే హాలిడే అని చెప్పినారంట.
ఓహో సి ఎస్ సి వాళ్లకి.
ఉమ్
ఉమ్
ఉమ్ బయటికి వచ్చి చూస్తా అంటే ఒకరు అయితే రేపు ఏయ్. తీయి వండుకు. ఉంటా ఉన్నా.
ఎక్కడా.
అస్
మీ హాస్. బయటనా.
కొంచం అట్ సైడు.
ఆహ్ గా అది ఏంది. కదా.
ఎకించే.
ఉమ్ అవతల కదా అది నేరేడు పండు చెట్టు ఉంది కదా.
ఆహ్ దూ చెట్టు చంచన.
ఉమ్ కనిపిస్తద్
ఏం చేస్కూన్ వాళ్ళ అస్సల్ ఇప్పుడు చూస్తానా నేను బయ్ట్కో
బ్యాచులర్స్ ఏమో.
ఉన్నారు. కదా మలీకు
అవునా నాకేం నేను చూడలేదు. రూమ్ లో కూర్చోని ఉన్న.
ఉమ్ మీ రూమ్లో కూర్చొని చూస్తే కనిపిస్తుందా. మాదైప్
అన్ని పీరు.
ఆర్. ఎం. పి ఉన్నారా కామే కాల్.
ఉమ్ మాకేం పెడతారో ఇంకా.
మీకు ఎంత.
మాకు ఒక టైం. టేబుల్ ఉండదు ఏం ఉండదు. అంత లేదస్సలు ఏదో ఒకసారి చార్ చేస్తారు. ఆ చార్ మొత్తం ఫుల్లాగా ఉంటదస్సలు. చింతపండ్ ఏస్తారు, టమోటాలన్నీ యేస్తారు. టమోటా ఏసి త్
వీళ్లు వీళ్ళకి చేసేదే రాదండ్
ఉమ్ అట్లే చేస్తుంటార్. ఇంకా వంటే చట్నీ ఏస్తారు. ఉహ్మ్ అవును
ఆహ్ ఆప్రీకన్ లోకి చట్నీనే అసల్ ను సాంబార్ చేస్తాం. మేము
ఉహ్మ్ మాకు కూడా అంతే. ఒక్ ఒకసారి అనపకాయలు కూర చేస్తారు, ఒకసారి అనపకాయలతో పప్పు చేస్తారు, ఒకసారి అనపకాయలతో రాత్ త్రీ తాలింపది. చేస్తారు.
ఆహ్ ఆ అన్పాకాయ వీళ్ళకింగా విల్లే పండిస్తరో ఏమో ఆ అన్ప కలిపే చేసే పేడతారు మక్
ఫ్రీగా దొ దొరుకుత్ తన్నాయి కాబట్టి ఇంకా అవే చేసేస్తారు. మేమ్ అన్నపక గింజర్క్ కూర్ చేస్తుంటాన్ కూర చపాతి గాని రోటీ గాని
అ చపాతీ కానీ చాలా బావుంటద్.
బావున్ అది వీళ్లు చేస్తే ఏం బావుండదు. ఉహ్మ్
అస్సలు బాగుండదు. అవును మీకీ టీఫిన్
చికెన్ కా మాకు దోశ ఒకసారి పెట్నర్ చికెన్ టిఫిన్ కి పూరి పెడతారు. పెడతారు మీక్ పెట్ట
ఉం మాకు కూడా పెడతారు టిఫిన్స్ ఒక టైమ్ టేబుల్ వచ్చేసి దోస
మ్
వెడ్నెస్డే నెస్టింగ్ అప్ కొంగలు థర్డ్స్య్ ఫ్రైడే ఉప్మా ఫ్యాట్ అండ్ దోశ నండి ఇక సండే చికెన్ పేడతారు
తయ్ మాక్ అదంతా ఏం ఉండదు గని కరెక్ట్ టయనికైతే పొంగలు ఉప్మా ఈ రెండు బాగాబేడతారు వారంలో మిస్ కాకుండా ఇంగ మీతావన్నీ పెడ్ పెడుతున్నామ అంటే పెడుతుంది పొంగలు పెడతారు తౌడ్
సెట్రా
ఉహుమ్ మాక్ వడ పెట్రు మాకి ఉగ్గాని లోకి బజ్జి వేడ్తారు ఇడ్లీ లోకి వడ వెడ్తారు
స ఓహో మాకు గ అని రఫ్ రఫ్ పెట్రైట్స్
ఉమ్ అందుకే ఇంకా
హ
మధ్యాహ్నం కూడా
ఇంకా మీరు ఎంత పడుకుంటారు నైట్ రోజు
నేన్ అయితే టెన్ టెన్ థర్టీ హ్మ్ టెన్ లేదా టెన్ అంతే హ్మ్
ఇగ పడుకుంటార్ అసలు
హ్మ్ అసల్ నిద్రస్తుంటద్ నైన్ థర్ట్ టి నుంచి నిద్ర అస్తన్ ఎదు
అ అసలు రాదది ఇంగ బెడ్ మీద పనుకున్నా గూడా స్వల్పో నిద్ర రాదాసలు
అసలు ఇంకా మార్నింగ్ ఎంత కు లేస్తారు
పండక్కి మార్నింగ్ లేస్తాం ఒక ఎయిట్ కి సెవెన్ థర్టీ ఎయిట్ ఆ లోపు హోప్ లేదు హా
ఉ
హలో
అవును ఇంకంతే నైన్ కి టెన్ కి అట్లాలెయాల ఊరు
మీకే పడా రేపు సా
మాకి ఒక టైమ్ టేబుల్ అంటూ ఏం ఫిక్స్ ఉండదు వాళ్ళకి ఏది ఈజీగా అయితే అది చేస్తారు న్నదే
ద్యా
ఆ అది చేస్తారు ఉ వాళ్ళు ముందు రోజు కూడా చెప్పను కూడా చెప్పరు ఇది చేస్తున్నాము అని హ్మ్
దోస హౌస్ పెట్టేస్తారా దోసలు
హ్మ్ ఆహా లేదు ఒక అవ్వు ఉంటాది ఆఅవ్వ వేస్తా ఉంటది ఒక ప్యాంట్ కి ఫోర్ దోసెలు వేస్తా సరే
పోరు
ఒక్కొక్కరికి రెండు రెండు ఉ అంత పెద్దది ఆ అవును ఒక్కొక్కసారి పోసేసి పెడుతది లేదంటే మనుషులు వచ్చే దాన్ని బట్టి పడి పోస్తా ఉంటది ఉ సరే ని పన్నా సారు వందు